హలొ
హలో
వినిపిస్తుందఅండి
ఆ వినిపిస్తుందండి
ఉ ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఖాళీగ ఉన్నం
ఔను ఏదైన చేయచ్చు కదండి
చెయ్యల్నన్ను ఏదో ఒకటి
ఏం చేద్దమండి నాక్ గుడ బోర్ కొడుతుంది ఏం చేయలో తెలియడం లేదు
అవునా అండి
అవునండి పిచ్చి లేస్తుంది ఇం ఉండి ఉండి మాక్ పిక్క పడ్తాంది
అవునా ఈవెనింగ్ అలా వాకింగ్ కన్నా వెళ్లి రావచ్చుగా మీ హోమ్ టౌన్ లో
తోడ్కి వచ్చి రావ్డానికి నేన్ ఒకదానే వెళ్ళాలి అంటే భయం అవుతుంది అవునండి
అంటే ఎవరైన ఉంటే అలా మాట్లాడుకుంటూ
కున్డ్ కొంచెం ధైర్యంగ వెళ్ళొచు నేన్ ఒకటే వెళ్ళాలంటే భయం వేస్తుంది అది కాక మా ఇం మా ఏరియా చుట్టూ ఆవులు కుక్కలు ఇవె ఉన్నాయ్ అవునాఅండి అవ్వండి ఎంత సేపుఉన్న గాని ఇంగ టీవీ చూడాల లేదంటే సెల్ చూడాల లేకుంటే పడుకోవాలె అంతే ఇంక
హ అట్లా ఎప్పుడు సెల్ చూసిన కూడ చాలా హెడెక్ అండి
నాకు సేల్ చూస్ చూస్ కళ్ళని మంట పేడుతున్నాయ్అండి మధ్యానం నుండి
అవునా ఆ
అర్ధమే కాట్లేదు ఏం చేయ్లొ దిక్కు తోచడం లేద్ నాకు అసలు
ఆ
మీరే మేలండి బాగానే సినిమాలు చూస్తారు
ఉహు నేనాండి ఇంకేదో ఒక టైం పాస్ అయిపోవాలె కదండి
ఔనలేండి ఔనండి నే నాకు నేను ఏదనా కొత్తగా వర్క్ నేర్చుకోవాలనుకుంటానండి కానీ ఏం నేర్చుకోవాలో అర్థం కావడం లేదు ఏదన్న కొత్తగా లైక్ ఏదన్న ట్యాలెంట్
అంటే ఇప్పుడు మీకు తెల్సా అండి ఈ యూట్యూబ్లోనే డబ్బుల్ సంపాదియోచ్చు అని అంటున్నారు
ఔనండి ఎట్లండి అది
అదేదో కిడ్స దంటాండి తెల్సా మీ కిడ్స్ వి రైమ్స్ ఉంటై చూడండి
ఔనండి ఔనండి
అవేదో మనమే జన్రేట్ చేసి ఆ ఏ ఐ ఏ ఐ తో చేయొచ్చు అంటా అండి
ఔనా మీకు వివరం తేల్స్ ఆ చేసి
చేసి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసేది మనం ఒక ఛానల్ లా క్రియేట్
నార్మల్ సబ్స్క్రబర్స్ కావాలే కదండి
ఆహా ఇప్పుడు పిల్లలూ ఇప్పుడు మీకు తెల్సినదే కదండి పిల్లలు ఫోన్ కి ఎలా అడిక్ట్ అయిపోయారు
ఆ అంటే ఇప్పుడు ఎట్లా అంటే నువ్ ఛానల్ క్రియేట్ చేసుకొని డైలీ జన్రేట్ చేయడం దాంట్లో అప్లోడ్ చేయడం
ఆ
చూసిందాన్ని బట్టి స వ్యూస్ బట్టి
మనకి వ్యూస్ బట్టి ఇంకా మౌంటైజేషన్ చేస్కొని మనకు అలా వ్యూస్ బట్టి ఒస్తాయి అంటే ఇప్పుడు కిడ్స్ వి చూసారా అండి మీరు ఎన్ని మిలియన్స్ క్రోర్స్ వ్యూస్ ఉంటాయి
ఔలేండి కానీ మనది పోవాలి కదండి అన్ని వ్యూస్
అంటే పోవాలి అంటే ఇంకా కన్సిస్టెన్సీ ఉండాలాండి టైం పడు ఇంగేదైనా ఇంగ పో
మరి ఎడిట్ చేయ్యాలేమో కదండి అవన్నీ మనము
ఆ అవి కొంచం నేర్చుకుంటే ఈజీనే అం
ఆ అం నేను అంటుంది అలాంటి వర్క్ కాదండి ఏదన్న ఇప్పుడు లైక్ బ్యూటీష్యన్ వర్క్ కానీ లేకుంటే థ్రెడ్డింగ్ మిషన్ టైల్రింగ్ కానీ స్టిచింగ్స్ వర్క్ నేర్చుకోవడం
అంటే ఇప్పుడు స్టిచ్చింగ్స్ ఏమన్నానా కావాలంటే మనకి బైట నేర్పిస్తారు గదండి ఫ్రీగా కూడా ఉన్నాయి
అంటే టైల్రింగ్ అండి
ఇంగో మిషన్ వర్క్ కంటిన్యూ అయిందండి
ఆ అదేలే ఎక్కడ నేర్పిస్తారండి
ఆ ఎక్కడో ఉందండి ఎవరు అంటుండే ఫ్రీ గా
ఔనా అంటే ఎనీ డేస్ కోర్స్ అండి అది కొంచెం మనకి ఐడియా ఉందా ఏమన్నా
ఆ తక్కువ డేస్ కోర్సే అనుకుంటాండి
ఔనండి ఎందుకంటే నాకు ఇప్పుడు ఇంగా క్లాసెస్ ఉన్నైకదండి అన్ని మానేజ్ చేస్కోవాలంటె కొంచెం కష్టం అవు
ఆ మ మోస్ట్లీ కింకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాసెస్ ఉంటాయి అవి నాకు తెల్సి మార్నింగ్ టైమ్స్ సే ఉంటుందండి
అదే అండి ఇప్పుడు వీకెండ్స్ అట్లా ఏమన్నా అయితే కొంచెం మానేజ్ చే
ఆ నాకు తెల్సి ఓన్లీ వీకెండ్స్ ఐ ఉండవు మోస్ట్లీ ఇంకా వీళ్ళు సండే హాల్డే తీస్కూంటారు కదండి
ఇదే అండి ఈ క్లాసెస్ వల్ల నేనేం చేయలేకపోతున్న కానీ ఈ ఐడియా ముందే వచ్చిన్నా బాగుండండి ఏదో నేర్చుకొని పెట్టుకునేకి
ఔనండి ఏదో ఒకటి వచ్చిండాల్లా అంటే ఇంగిప్పుడు ఉం చెప్పండి
వర్క్ చేయడం ఇష్టమండి దానిట్లో కుందన్ వర్క్ డ్రెస్సెస్ మీద డిజైన్ చేయడం
మీరు మీషో ఆప్లో అలా ఆర్డర్ పెట్కొని అవి చాలా తక్కువ కూగానే ఉంటాయి కదా ఆ ప్రాక్టీస్ చేయండి బాఉంటది కదా లైక్ థ్రెడ్డింగ్
ఆ అలా దానేదో అంటారు చూడండి ఊళ్ళంత్రేడ్ చేస్తారు చూడు
ఆ అదీను తర్వాత మీకో ఒక ఫ్రేమ్లాగా ఒస్తుంది ఫ్రేమ్లాగా వచ్చి మనం మధ్యలో ఇప్పుడు డిజైన్ చేస్కోవడానికి ఆ ఆ ఆ అదే అండి
ఆ ఏం అంటే ఇప్పుడేట్లా సింపుల్ సింపుల్గా
ఆ ఆ వాళ్ళే లైక్ క్లాత్లాగైతే ఇస్తారనుకుంటా
అవును లేండి
ఆ మనమల ప్రాక్టీస్ చేస్కొని కావాలంటే మనం బట్ట మనం ఏదన్నా సింపుల్గా బట్టల మీద కూడా వే
ఆ అవునండీ అదే చూ స్తున్నా అదేను టైలర్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఒస్తుంది ఇప్పుడిప్పుడు నాకు చ్ కానీ టైం సరిపోవడం లేదండి
నేర్చుకోవాలండి అంటే అట్లీస్ట్ మనది మనది ఏమన్నా చిన్న చిన్న స్టెచింగ్స్ కైనా
ఆ టైలరింగ్ వస్తే ఏదన్నా మనక్ మన డ్రేస్ ఆల్ట్రేషన్ చేస్ కోవడం కానీ ఏదన్నా చినిగిపోయినవి కుట్టుకోవడానికన్నా హెల్ప్ పౌతుందని నేనాలోచిస్తున్నా, కానీ ఎక్కడ నేర్చుకోవాలో అర్థం కావట్లేదు.
ఉమ్ ఉంటానండి నాకు కొంచెం
అండి
ఉంటాయా ఇ ఉంటాయిలాంటివి,
ఆ వెత్కాలే ఎక్కడన్నా కొంచెం మీకు ఇంట్రెస్ట్ లేదా అండి ఇలాంటివి,
ఆ నాక్ ఇంట్రెస్టే అండి,
మరి వెళ్ళొచ్చు కదండి మం కల్సి ఎప్పుడన్నా ఒక్సారి, ఒక వన్ వీక్ అలా ప్లాన్ చూస్కొని ఒక వన్ వీక్లో నేర్చుకోవడం అలా ఏమన్న చేయచ్చు కదా,
ఉమ్ చూడాలండి,
ఆ ఏం లేదండి ఇంట్లో ఉండుండి బోర్ కొడ్తుంది ఏదో టాలెంటన్న ఉంటే హెల్ప్ పౌతుంది అనంతే
ఉమ్ అట్లీస్ట్ మనవి మనమేస్ కోచ్చండి, ఇప్పుడు టైలరింగ్ కాస్ట్లు కూడా ఎంత పెరిగి
అవునండి ఒక డ్రెస్ ఆల్ట్రేషన్ చేయడానికి ఫిఫ్టీ రూపీసంటండి, అటు సైడ్ ఇటు సైడ్ స్విచ్చెస్ ఏయడానికి,
అవునండి
ఉమ్ మా అత్తకు మా అత్త టైలరే అంట, ఆ మా అత్త టైలరే అండి బాగా కుడ్తుంది, ఆమె బాగా అన్ని డిజైన్స్ అన్ని బాగా ఒచ్చు, ఏమంటే దూరమండి వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు, ఇక్కడ్నుంచి వెళ్ళాలి అ టే నేను ఆకడే వన్ వీక్ స్టే చేసి నేర్చుకోవాలి ఇంకా, ఉమ్ అదే అండి చూడాలి ఎప్పుడన్న ఒక్సారి ఏదన్న సందర్భం వచ్చి ఇక్కడ వెళ్ళినప్పుడు నేర్చుకోవాలింకా,
ఊమ్ అదేమి అంటే ఓన్లీ ఆల్టరేషన్ లాగైతే కొంచెం పెద్ద పని ఏముండదు,
ఆ అదే కాళ్ళు ఎలా తిప్పడము అదేలా రౌండ్ చేయడం అది నేర్చుకుంటే చాలనుక్
ఇంగిప్పుడు అన్నీ ఎల మోటార్సే ఉన్నాయ్ కదా,
ఎలక్ట్రిక్ది కూడా ఉంది కదండి, స్మాల్ బటర్ఫ్లై మిషెన్ ఉందంట కదండి కానీ ఎదో, అంటే యూజిఫుల్ కాదు అని విన్నాను యూట్యూబ్స్లో
మ్మ్
ఉమ్
ఇక్కడే ఇలా ఉంటే సిటీస్ లో ఇంకా చానా రేట్లుంటాయండి,
ఇంగ చాలా ఉంటది నాకు తెలిసి ఒక హండ్రెడ్ రూపీస్ తీస్కుంటారేమో అండి ఆల్ట్రేషన్లకి,
మ్మ్ ఇంగ ఎక్కువే ఉంటుందండి,
ఎట్లా అండి ఇట్లైతే, ఎలా అండి బీదవాళ్ళు బతికేది, లైనింగ్ వేస్తే సిక్స్ హండ్రెడ్ అంటాండి, వితౌట్ లైనింగ్ ఫోర్ ఫిఫ్టీ అంటాండి,
మ్మ్ మాయ్, అసలు ఒక చిన్న మోడల్ పెట్టిచ్చుకున్నా మాక్ తెలిసినోళ్ళు సెవన్ ఫిఫ్టీ రూపీస్ ఎస్
ఇక్కడ కూడా అంతే నార్మల్ బ్లౌజే నో డిజైన్ మ ఏం లేదండి సిక్స్ సిక్స్ హండ్రెడ్ అంట, విత్ విత్ లైనింగ్,
చూడండి వాళ్ళెలా సంపాదిచ్చేస్తున్నారో,
ఇప్పుడెక్కడ చూసిన బోటిక్లు,
ఆ ఇప్పుడు ఆ బొటిక్ అనే పేరు ఉంటే చాలండి ఇంగ డబ్బులు వాన్చే,
ఓ అవునండి అట్లైతే నేనప్ ఇప్పట్లోఏమన్నా ఏదో నేర్చుకున్నా కూడా ఇప్పుడు మనకి బాగా ఉపయోగపడుతుంది అని అనిపిస్తుంది కరోనా టైం లో అప్పుడు మనం ఏదైనా టైం వేస్ట్ చేసుకోకుండా ఏదైనా నేర్చుకోంటే బాగుండు మనం
అవునండి ఎం చేస్తామండి అన్నీ అయిపోయినాక ఏదో నేర్చుకొనింటే బాగుండు అని
అదే కదండి టైం అంతా అయిపోయినాక అనిపిస్తుంది అది నేర్చుకుంటే బాగుండు ఇది నేర్చుకుంటె బాగు ండుఅని
అవునండి
ఎప్పుడు పోయిన టైం బాగా అనిపిస్తది ఆహ్ ఇంకేంది టైం ని మంచి అందుకే అండి మంచి టైం త్వరగా ఉపయోగించుకోవాలా
అవునండి ఇప్పుడు ఏదో మనకు లేదని బాధపడుకుంటూ ఉండడం కన్నా ఉన్నదని ఉన్న రోజుని ఎంజాయ్ చేసుకుంటుంటె బాగుంటుంది
అవునండి ఫోర్టీన్త్ జులై కదా ఆదివుండేది అవునండి
అవునండి హ్మ్
ఇంకేమండి మీతో నీ హాఫ్ అన్ అవర్ టైమ్ ఉందిలేండి ఏమండి మేము ఇ చపాతి మష్రూమ్ చేస్తా చపాతి మష్రూమ్ చేస్తానమండి అవునండి
అవునా నేను పాస్తా చేసుకొని తింటున్నానండి
అప్పుడు చేస్తున్నారా అండి
అవునండి
ఓకే అండి ఇంకేమండి విశేషాలు మల్లీ
చెప్పాలండి మీ స్కూల్ డేస్ ఎలా ఉండేది
అప్పుడు నా స్కూల్ లైఫ్ చాలా బాగుండేదండి
అవునండి
అవునండి ఇంకేంటండి విశేషాలు
చెప్పాలండి
ఇంకేమున్నాయండి రేపేంటండి స్పెషల్స్ మీ ఇంట్లో
రేపు సాటర్డే కదా ఏం స్పెషల్స్ ఉంటాయండి వెజ్
అవునులేండి ఏముండవా అండి ఓకే అండి ఆ మీకు ఈ పైథాన్ ఎస్క్యవల్ లాంగ్వేజ్కి వాచండి
ఆ వంచండి
ఓకే అండి అంటే మీకు ఆ ఇది పైతాన్ ఈజీగా ఉంటుంద ఎస్కల్ ఈజీగా ఉంటుంది అనిపిస్తుందండి మీకు
హ్మ్ రెండు ఒకటలాగా ఉంటాయి అనిపిస్
కొంచెం ఎస్క్యూఎల్ ఎ ఈజీ కదండి పైతోన్ కన్న ఎస్క్యూ ఎల్ లో కొంచం బ తక్కువ ఉంటాది కోడింగ్ ల్యాంగ్ పైతన్ అయితే చాలా ఉంటుంది
ఆ అంటె ఇంగ పెద్ద పెద్ద కోడ్స్ రాయాలి అంటే ఒరు కష్టమే లేండి చిన్న చిన్నవి అలా అయితే పర్లే హలో ఉన్నారా హలో హలో వినిపిస్తుందా హలో